హలో
ఉమ్ ఓ
వచ్చింది కద ఇప్పుడు
ఇంత్సేప్ నేను చేస్తే బిజీ అని వొచ్చింది
దీంట్లో కూడా బిజీ అని వత్తదా ఎక్కడైనా
నేను స్క్రీన్ షాట్ పెడదామనుకుంటూ ఏమో మళ్ళి పోద్దేమోనా అని
ఏం చార్జెస్ పెడితే ఏం గాద్ తీ
ఊ చెప్పు
ఊ నేను ఈ అంకుల్ దాంట్లో చేసిటి ఇంకోటి అకౌంటు ఉమ్ అంటే అన్ నా దాంట్లో లాగిన్ ఐనా
ఆ
నా దాంట్లో లాగిన్ ఐనా
ఊ
అంగుల్ దాంట్ల గూడ ఫామ్స్ అన్ని ఫిల్ చేసినా ఆ నెంబర్ కి ఎస్ అని బెట్నా రేపు మా రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ చూస్తా ఇగ వస్తాదో రాదో ఆ వీడియో వచ్చిందా రాదా ముందు మాకు దెల్వదు గానీ
ఛీ
అర్ధం గాలే
నువ్వొస్తే వస్తది గదా
అదే వస్త్ టదే అంటా
ఊ వర్సగా
నైట్ రీఫ్రెష్ డమనుకో వస్తాలే
అది యూ పి ఐ డి యాడ్ టియ్యవా నీ సోధి పైసలు పడుతా లేవు అన్ టా యూ పీ ఐ డి యాడు జేత్తే పైసలు పడతయ్
అట్లొచ్చిన్
చేసినావే మళ్ళ
చేసినా అది ఏమో ఏ టైం లోనో పడొచ్చు కదా చేసి పెడితే అయిపోతుంది కదా అని ఆవు మళ్ళీ పెట్టావని చెప్పి ఫోన్ కట్ ఊహూ
అదే మళ్ళ చేసినవో చేయలేదో అని అనుకున్నా
చేసినా కాబట్టే అట్ల జూపిస్తాది
పసి అయితే నేను కూడా యాడ్ చేయాల్నా
చెయ్యలేదా రా
ఊ యాడు జెయ్యలే
ఏం పిచ్చి చేత్తేనే చూపిస్తుంది అది నువ్వు చూపియ్యట్లే చూపియ్యట్లే అన్ తే అండి నేనూ అనుకుంటున్నాను
పైసలు రుపీస్ ర మనకువ
వడ అకౌంట్ హక్కబ్చేకుండా ఎట్ల వస్తది యుూపిఐడి పెట్టా నెట్స్ హలో
అమ్మా నాత్రదిలు అ ఫస్ట్ యాడ్ చేసినావా లేకపోతే చేసినాక్యాడ చేసినావా
కాల్ మాట్లాడినానుక అ మాట్లాడద ఫస్ట్ అది వెట్టకి అ త వెడ్లుత మాట్లాడ వెత త అంతాయిత అ అదే ఎందుక స ట్రావ స్ల్ జదిటి
అ అదే మీ ఫ్రెండ్ దాంట్లోకి వెళ్ళి అది ఒక గూగుల్ ఫామ్ ఫిల్ అయ్య మన రేపటికి అయితుంది
హ
ఇప్పుడు ఏరా ఏంచేతనావ్ ఇప్పుడు పైనా ఫామ్ నీకు అది లింక్ అది ఫార్వర్డ్ చేసినా కదా
మ్
మకి షేర్ చేసినాంక అ గూగుల్ నొక్కాల గూగుల్ ఫామ్ ని
అది అదిఫ దు అ వీడియో ఓపన్ అయితుంది మడి
రియల్ కాదు నిమ్ బీడత ఆగ మల్ళ నీ బీడితే నిమ్ మల్ న బీడత అది లేకపోతే నేను డైరెక్ట్ సిస్టర్ కి పెట్టినా మరి
ఊహు
ఆ
ఏమంటవ్
మ్ సరే నీకే పెడత చూడు
మ్
నీకే పెడతా అయిపోతాది కదా
మ్ పెట్టు ఆడు ఇపుడు లేచినాడు పొద్దుగుంకిణాంక సౌండ్
ఆ మళ్ళా నేను కట్ చేసినాంక మళ్ళీ నాకు ఫోన్ చేయి
చేస్తా మళ్ళీ కొద్దిసేపు అయినాంక అంటే నేను చేసుకుంటే మీరూ చేస్తున్నారు మ్
అదే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫోన్ చెయ్యాలంట అంటే ఇప్పుడు బిరియాని వచ్చింది కదా కలుస్తాలేదు అంటే ఒక టెన్ మినిట్స్ ఆగు ఫోన్ చేయ్వాలని చెప్పింరు
మ్ మ్ పైకి వచ్చాను
అర్థం కావట్లేదు
ఊహు ఇప్పుడే వచ్చింది లే
కొంచెం గట్టిగా మాట్లాడరా రేయ్ వినపడతలేదు
నువ్వు నువ్వు చేస్తే వచ్చింది నేను చేస్తే రాలేదు ఊహు
ఆ
మ్ మ్ ఏం చేస్తున్నావు
రాస్తా
ఏం రా స్తున్నావు
కరై పోతున్నా
ఏం రాస్తున్న వ్
ఏం రాస్తలే వూరికే అన్నా
నీ అయిపోయింద అది రాయడం
హుమ్
అయిపోయింది ఆ తీరి ఏంటి గట్ల ఉన్నది ఆ ఫిఫ్త్ ఆన్సర్ పిచ్చిలేస్తుంది
ఏయ్
బాక్ ఇవళ వచ్చేసింది
హా వస్త వస్తా పెద్దగ ఉంటాయి ఆన్సర్స్
ఏం కాదు రాస్త
ఇప్పుడు ఎన్నయిపోయినాయి
నాలుగ అయిపోయినయి మి అ అర్ధం గాట్లె
టైమ్
టైమా
డిస్టర్బెన్స్ రావొద్దట్లా న
ఆ అంకులు ఆయనతో మాట్లాడుతుండు ఏదో కూడా
డిస్టర్బెన్స్ రావొద్దు అట్ల
అహ
ఉ ఎన్ చెప ఎన్ అయిన ఫోర్ యిపోినయా
అ లేదు త్రీ అయిపోయినయి ఇంకా మ్యాక్స్ అసంగ ఏంటి ఉంటుంది కదా
ఇంకెప్పుడు రాస్తావు రోజు రాస్తునె మళు
మ్యాక్స్ అసైన్మెంట్ పెట్టలేద్రా ఇంకా
ఆ
పెడితె రా వద్దమనిట్టే పెడితెలేరు
తీసుకుంది
తీసుకో ఎటుబోవాలె తీసుకొని
ఇం ఇంటికి ఒకటే ఒక ఒకట అన్న రెండు అన్న చెప్పుకొని మీరు
అన్ని అయిపోయినా రాస్ రాయడం అయిపోయి యింది ఒక మ్యాస్ ఒకటి పెండింగ్ ఉన్నది
టయర్స్ ని రాల్సినట్టు ఏమంటే సబ్మిట్ జీన్సేసేయి మళ్ళా పెట్టుకోకుండా ఇ కాడ
అవునండి రేపు సబ్మిట్ జేత్త అందుకే రేపు పోతాన కాలేజ్ కి
ఏమి లేదుగా రేపు లేకపోతే నువ్వు ఇంత రాసి వేసి అయిపోతాది
ఆహా ప్ర ప్ర
మస్ పక్క సౌప చేయాలంటే మీ ఫ్రెండ్తోనే ఎవ తినన్న అలా ఆపచి అక్కడ పక్కకి సౌపి చేపించేసి
ఏం లేదు రేపటికల్లా పెడితే రేపు రాసి కొంతన కొందరు పపితే అయిపోతడి
ఉమ్
అంగనే
ఆబ్స్ంట్ అని వేసి
ఎవ్వరు పెడుతలేరు
మ్యాడమ్ పెడతే పెడతాది
కొషన్స్ పెట్టిండ్రు ఆన్సర్ రాయట్లే ఎవరు
అబ్బా ఎత్తికి రాసుకోవాలి
ఎతికి రాసుకున్నాంటే మన వల్ల కాదు అది
ఆ మన వల్ల కాదుమరి ఎప్పుడు ఎప్పుడు చేయందని చెప్పారు
ఐదులోపు సబ్మిట్ చేయ్యాలంట
అంటే రేపే కదా లేదు ఈరోజూ ఓకే ఎళ్లుండి వకు
కాదు నేను ఆడ ఒకటి ఆడొకటి
ఆ అది అయిపోయింది
ఏ పైతానా
ఆ అది జస్ట్ అబ్జర్వేషన్ లోనే అవుతాయి నువ్వు రికార్డు లో నువ్వు అడిగి చెప్తా అని చెప్పినవ్ కదా
అ
అడిగి చప్తా అన్నావ్ గదా
అది రికా ఇంటికి తీసుకు పో ఇంటికాడ రాద్దు అని
లే లేదు నేను రాస్తా ని అది ఎట్లా రాయాన్లో అడుగుతా అన్నావు కదా
ఆ
నిన్నే
ఏం కాదే ఒక్కో రాసేయ్ ఒక్క దాంతోది ఒక రాయద్దు దా
మొత్తం అయచ్చా
అట్లా మొత్తం కాదుా ఒక సైడ్ ఇసిపెట్ ఒక వన్ పేజీ రాసి బయట పేపర్ ఉంట దౌత్యం ది
వైట్ పేపర్ వదిలి పెడుతున్నదండి అక్కడ అన్ని ప్రోగ్రామ్స్ స్టేట్ పటగారు ఆశేషలను
అదేరా ఇప్పుడు నీను కన్క్లూజన్ వరకు ఒక ప్రోగ్రాం అని చెప్పినా కదా
అది అయిపోయింది
ఆ అ గంత మొన్న ఇష్ట
న అనేది రికార్ అలా అగుతా అయిపోయింది
ఆ
నైన అయిపోయినాయి రికార్డు లో ఎట్లా రాయాలని అడుగుతున్నా నేను
రికార్డులో కూడా కరెక్ట్ నే రాయి
గదే ఎట్లా వరుసగా ఎట్లా అబ్జర్వేషన్ ఎట్లా రాసినట్లా రాసి ఏయాల లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీల రాయల ఆ మేడం
ఒక్కొక్క పేజీ రాయాలి
ఊ అట్లైతే
అంటే
ఇహ్ ఊగున్నాయి